హలో హా చెప్పు ఇంగా తిన్డానికి పోతున్న
మ్మ్
ఉమ్
ఇంక
తిన్నావ
ఆ తి
ఏం తిన్నావ్ చపాతి
అన్నం పొడి
కోడి ఉత్తఅంతేనా ఏం తిన్లా
తినల ఈరోజు మా హాస్టల్లో ఫుడ్ బాగాలేదు
ఏం పెట్టినారు
బటాని కర్రీ లాగా అంటే కొంచెం డ్రైగా చేసినారు ఇంకా వాళ్ళ పప్పు ఏందో పప్పు
హ్మ్
ఈ రెండు బాలేవు
ఆ
అందుకని తినలేదు కొంచంమే తిన్న ఆకలి అయితంది
అ ఈరోజు మమ్మీతో డాడీతో మాట్లాడి అమ్మ ఇ చెయ్యాలి అని అన్ కుంటున్న
చెయ్యి
చేస్త తప్పు తప్పుతుందా ఆ తప్పద్ రేపూ మాధవి ఆముంది గదా వాళ్ళ కూతుర్ది చిన్న కూతురయ ఎంగేజ్మెంట్ అంట సో పెదనాన్న వాళ్ళ నా రోజ్ వస్తారంట హ్మ్
ఏం పెడతారు ఈరోజు మెస్ లో
చూడ్ల నేను మేను ఈ రోజు
సాటర్డే కదా మీక్
లేదు ఈరోజ్ లేదు భూమి
సాటర్డే నైట్ ఎందో రైస్ రెండు రైసులు
సేమ్ లేదనుకుంటా మెస్లో ఉందా తది కళ రైస్ పన్నీర్ రైస్ ఏమన్న పెడుతున్నారా మీకు
మాకా
ఆ
మాకెంది పెడ్ తరు ఏందో వాళ్ళకే అర్థంకాదు వెజ్ పులావ్ అం టారు అది వైట్ రైస్ లాగే ఉంటది ఆడా ఆడ బటానీలు
ఏం ఉందిలె తిను
కలరన్న ఉంటె చూస్ తినచ్చు కొంచం అయినా
కలర్ గూడ లేదా
వైట్ రైస్ ఉన్నట్టుంటాది దాంట్లో ఆడాడ బట్ ణీలు గన్పిస్తాయి చిన్న చిన్న క్యారెట్లు గనిపిస్తాయి ఆడాడ మిల్ మేకర్ వస్తది అంతే
ఆ
ఇంకేమి మీ ఫ్రెండ్స్ ఏం జేస్తన్నరు
అందరం పోతున్నం తిన్డానికి హ్మ్
ఇంక
ఇంకా ఏకాయనా ఐ మీన్ ఇక్కడ సరౌండింగ్స్ లో ఎక్కడికైనెల్ళాలి మనకు
ఎక్కడికెళ్తావ్ గుజరాత్ లో అదీ ఫేమస ద్వారక
ద్వారకా మా కాలేజ్ నుంచి టూవల్ ఆర్స్
ట్వెల్అవర్స్ అయితే ఏమైంది
డాడి ను ఒప్పీ ఒస్తా
ఇన్నేమున్నయి దెగ్గర్లో
సూరత్ ఉంది
సూరత్ లో ఏం ప్లేస్ ప్లేసెస్ వున్నాయి అని
ఇస్కానుంది చేప్రా కానీ సూరత్ మాకు ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్
ఆ ఇంగ అన్నిట్టికి అట్ల అనుకుం టే ఏం జెయలేం
ఇంకా బరువచ్చింది ఘట్కేశ్వర్ టెంపుల్ అని శివుడ్ది అదుంది
హమ్
హమ్ పోవాలి పోతం
నలాగ ఉండు కాశీ అయోధ్య కవర్ చేసినా ఈ హాలిడేస్ లో ఇంకా ఇంకా మొన్న అంతకు ముందు అమృత్సర్ పోయినా గోల్డెన్ టెంపుల్
నేన్ నేను కూడ పోయినా నాన్న నేను కూడ పోయినా గోవ పోయినా
గోవాకా
ఎస్ సూపర్ ఉంది
ఏమి చూసినావు ప్లేసెస్ గోవాలో బీచ్ పే బీచ్ ఎన్ని బీచ్లు ఉంటాయి ఆడ పేర్లు డిఫరెంట్ డిఫరెంట్ బీచెస్ ఉంటాయి
ఆప్పుడు ఎప్పుడో పోయిన గుర్తులేదు మరి
గుర్తు పెట్టు కోవాలా పోనీ అనీ
ఆ ఆ ఉన్నాయ్ ఉన్నాయ్
ఎన్నీ
మూడు
మూడు అంత దూరం పోయి మూడు తెచ్చినావ నువ్వు
చిన్న పిల్లోడు ఉన్నాడు వాడికి కావాలంటే ఇచ్చేసాను మూడు తీసుకొని
ఓకే అవునా
ఆ అంటే నాకు డా మితయాన్ని ఎక్కువ గాద అమె కానీ అవి ఇచ్చేసి నేను మూడు బడే కొన్ సెవెన్ కి వెళ్ళిపోతున్నావా హమ్ సెవెన్ కి వెళ్తావా ఇం కా ఈరోజు ఎం
సర్ పోయి గోల్డెన్ టెంపుల్ చూసి అటునుంచి అట్టే బాగా బోర్డర్కి వెళ్ళిన
ఆహా నేను నేను జపాన్ కెల్లా జాగ్రత్తగా వెళ్ళమ్మ తెలుస జపాన్ హా ఓ సారీ బ్లాసం చెెరీస్ బ్లాసం అదేదో సీసన్ ఉందా
ఆ ఈ ఈ టైమే అది
టైమ్ లోనే బోయిన
అప్పుడే పోయి రిటర్న్ రావడం కూడా అయిందా
పోయింది అంటే ముందు పోయిన ఇప్పుడు కాదు
లాస్ట్ ఇయరు
అంతకు ముందుఇయ్యరు ఉమ్ ఉమ్ లాస్ట్ ఇయర్ ఎక్కడికి వెళ్ళింది నేను హ లాస్ట్ ఇయర్ నేను ఎక్కడికి వెళ్ళను అనుకున్నావ్ నేను ఫ్రాన్స్ ఎళ్లా లాస్ట్ ఇయర్ ఆ ఫ్రాన్స్ ఎల్ల నేను వుందిలే మా అక్క ఆ అక్కతో పోయిన ఆ ఏను అంత ఊర్కనే అరు స్థా ఉంటది ఏం చేయినియదు ఫాస్ట్ క్లాస్ లాక్కవస్తది
ఆహా
ఆ
మీ అక్క ఉంటేనే అంత దూరం పోయినావేమో నువ్వు స్కూ
అంత లేదు నేన్ జెప్ దానికి ఒక్క దాన్నే వెళ్ళ
అబ్బా
ఊమ్ మామల్ గుండద్ వాన్తో
అట్లయితే నువ్వు చేస్ హేకతాన్ కూడ నువ్ ఒకటే బో మీ అక్క రాదు
అయినా మీకెట్ల తెలుసు
ల మమీయా క్క మా ఫ్రెండ్ లే చెప్
ఓహో అయన చేస్డలే చేస్స్తదిలే
చెయ్యదంట ఊరికే ఎందో అట్లా ఇంట్రెస్ట్ లేకుండ రిజిస్టర్ చేసినాను నాకు ఏడ లేదు చేసే అంత ఇంట్రెస్టూ వాళ్ళే చేసుకుంటారు. చేయకపోతే వదిలేస్తా
అవునా సర సరే ఉంటే ఉన్నిలే నో ప్రాబ్లం ఉమ్ గోవా నేను ఆల్రెడీ ఎళ్ళా కదా నాకూడ అంత ఇంట్రెస్ట్ లేదు.
అవునా సరేలే అయితే రిజిస్టర్ చేసింది క్యాన్సల్ చేసేమంట.
ఆ సరే చెప్తా సయ్యార మూవి అంటా జూసావా సంపుతున్నర్ మా రూమ్మేట్స
ప్పడి లేచే మనసు లాగుందంట
అవున ఏమో సంపుతున్నార్ మా రూంలో అంత పాటల్ పా టైటిల్స్ సాంగ్ పెట్టి పెట్టి చంపుతున్నార్ నాకు ఇరిటేషన్ ఒస్తాంది నాక్ అసలు నచ్చలేదు
ఆహా హాహా నేను కూడా అట్లే చేసినా అఫ్రిన్ కీ
ఉహ్
అ మా రూమ్మేట్ కీ ఒక సాంగ్ పెట్టి అ ఇట్లే విస్కిచిన అదుంది చూడు ఆ ఏమదీ అది నన్ను ఒకటి పీ కు అనంటుది
హా ఆ ఆ నదీంతా అందం
ఆ సాంగ్
ఆ
ఆ ఆ సాంగ్ పెట్టి పెట్టి సంపినా ఆ పిల్లకి ఇంకా పేరే పడిపోయింది పీక్ కువన్
ఆ ఫోన్ లో గుడ అట్లే ఫీడ్ చేసుకోని ఉంటవుగా అవును ఆస అది కూడా చూడాలి సిన్మా కూడ యాక్చుయల్లీ నేను ప నైట్ మగదీర చూద్దాం అనుకుంటున్నాను
చూడు హక్కు చూసినావా
ఆ
హక్కు
హక్కు హక్ పేరు వినటున్నా యు చూడలేదు పేరు విన్నా
మళ్ళా ఆ ఆ రోజు నిద్ర వచ్చింది పడుకున్నాము మళ్లా చూడ్డం మర్చిపోయినాము ఇంతవరకు చూడల
ఉ ఎట్లుంది
అంటే కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చూడాలా కేసు అద్ అదీ. అంటే వైఫ్ అండ్ హస్బెండా ఆ డివోర్స్ కేస్ జరుగుతా ఉంటది కోర్టు లో అది.
అవునవును
హ్మ ఆ ఓ జి మూవీలో విలన్ ఉన్నాడు చూడూ. ఓజీ మూవీలో విలన్.
ఓజీ మూవీ సూపర్ ఉంది.
అది గాదు ఓజీ మూవీలో విలన్. ఉన్నాడు గదా.
ఆ ఆ ఆ ఓమి.
ఆ ఆయనే దాంట్లో హీరో.
ఆహా బాగుందా.
ఆ అంటే కొంచెం బాగా చూస్తే ఇంట్రెస్ట్గా. అప్పుడు కొంచెం ఎక్ క్కుతది.
ఆ
ఇంట్రెస్ట్ లేకుండా చూస్తే నచ్చదు.
హ్మ అంటే నీకు నచ్ చ్చిందంటవ్. అంటే మొత్తం చూసి నాకు చెప్తే నేనూ చూడాలో వద్
నేనూ అప్పుడూ నా దగ్ రామ్ నెట్ఫ్లిక్స్ ఉండిందీ. ఇప్పుడు సబ్స్క్రిప్షన్ అయిపోయింది.
ఫ్లిక్స్ దీ
ఏంది
పాస్వర్డ్
అదీ ఎప్ ప్పుడో అయిపోయింది సబ్స్క్రిప్షన్ జాన్వరీలోనే ఊ
హ్మ
నేను కూడ చూడట్లే ఇప్పుడు. మూవీ బ్లాస్టే.
మూవీ బ్లాస్ట్ లో అదుందా నది ఎంతా అందమా సాంగ్ మూవీ.
చూడ్లే ఆ ఉంటాది నాకు తెల్సి
మ్మ్
తెరీష్క్ క్ మే చూసినవా
తేరే ఇష్క్ మే లేదు మా ఫ్రెండ్స్ చూసినారు చూడ మని సజెస్ట్ చేసి నాద్ దనుష్ దంటగా
ధనుషు క్రితిసానన్
ఆ మనకు ఇంట్రెస్ట్ రాట్లే
సర్ వెల్ అయితే
మ్మ్
సరే అయితే బాయ్
సరే లే నేను మళ్ళీ ఫోన్ చేస్తా మెస్ దగ్గరకు వచ్చిన సిగ్నల్ రాదు
సరే అయితే బాయ్
హా బాయ్
మ్